అ అంష సారు ఓకే ఓకే
హలో హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తాందండి
బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
హలో
ఎక్క వెళ్తున్నామండి ఎక్కడికో వెళ్తున్నామండి
ఆహా మీరు సినిమాలు చూస్తారా అండి
ఆ చూస్తాం
నిన్న దురంధర్ టూ చూసినారా అండి
లేదండి అది దురంధర్ వన్ ఒక్కటి చూశాను
ఆ
దురంధర్ వన్ ఒక్కటే చూశాను, టూ కింకా వెళ్ళాలి వన్ స్టోరీ బాగుంది లో అది హీరోయిన్ వా ళ్ళ డాడినే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా అక్కడ ఉంటాడంట నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూశాను
ఆ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా ఇండియన్ నా అతను
ఫార్టీ ఫైవ్ ఇయర్స్ గా అక్కడ ఉండి హీరోయిన్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ నాన్న డాడి ఆ ఫాదర్
ఓ
ఆ
ఇప్పుడు వీడు హీరో హీరోను స్పైయే వాళ్ళ ఫాదరు స్పైయే అనమాట
వ ఆ హీరోయిన్ హీరోయిన్ స్పై కాదు వాళ్ డా వాళ్ళ ఫాదర్ ఒక్కటే స్పై
అంటే హీరో హీరో హీరో స్పై హీరోయిన్ వాళ్ళ ఫాదర్ స్పై
లాస్ట్ కు వీళ్ళిద్దరు కలుస్తారు అక్కడ వీళ్ళు ఇద్దరికి తెలిసిపోతుంది జమీన్ వాళ్ళ డాడీ ఫాదర్ అని చెప్పే స్పై అని చెప్పేసి తెలిస్పోతుంది
హీరో హీరోయిన్ కల్సరేమో లాస్ట్ కి
ఇరోను ఆ వాళ్ళ ఫాదర్ కలిసిపోతారు వాళ్ళిద్దరు కలిసి సంథింగ్ ఐ మీన్ ఆపరేషన్ చేస్తారంట నేను ఇంకా చూడలేదు ఐ మీన్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి తెలుసుకుని స్టోరీ అనమాట అది
హీరోయిన్ తలవద్ కదా
ఆ హీరోయిన్ కలవద్దు ఒక సీన్ లో ఏమో హిరైన్ గ పె గ అ విన్యాస్ పయ ను సి
అ చంపేస్తారా ఆమెని కొంపదీసి
లేదు లేదు
ఇంకా ఏవి చూడలేదా అండి రీసెంట్ గా మూవీస్
రీసెంట్గ చూడలేదండి అదేదో పవన్ కళ్యాణ్ది మూవీ వచ్చింది
ఉస్తాద్
కాదు హీరోయిన్స్ హీరోల ఉంది అ బా బాగుంది చ లేదండి వెళ్ళాలి ఇంక సేఫ్ గా చూడలేదు బట్ బాగుంది అంటున్నారండీ
ఆహా ఆహా అక్టువల్లీ నేను కూడా రైల్స్ లో చూస్తూ సానండి చాలా కామెడీగుంది
ఆ బా బాగుంది బాగుంది అంటున్నారు మూవీ
ఉ అవునవును
మీరు ఎగ్జాట్ చూస్తే అర్థం అయిపోతది
ఆ అవునండి మీ ఫేవరెట్ హీరో ఎవరండి
మా ఫేవరెట్ పవన్ కళ్యాణే అండి
నిజంగా అండి
ఆ
అల్లుఅర్జున్ కాద అండి
క నాకు ఆన్ స్పెసిఫిక్ గా అంటే ఎవరు లేరు బట్ పవన్ కళ్యాణ్ అంటే
మరి ఉత్సాద్ మూవీకి వెళ్లకపోయారా
లేదండి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయండీ
ఉమ్ ఉ
వర్కున్నా కి
అవును అన్నట్టు పవన్ కళ్యాణ్దిి పవన్ కళ్యాణ్దిి లాస్ట్ ఇది ఉస్తాద్ మూవీ అంటున్నారు నిజమేనా అండి
అది ఎగ్జాక్ట్ కన్ఫామ్ లేదండి మేబి చేయచ్చు ఏమో అది ఎగ్జాక్ట్ అంటే కన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదు అనుకుంట
ఆస్ ఆ ఫాన్ గా మీ ఫీలింగ్ ఏంటి
ఎస్ అ ఫ్యాన్ గా అంటే అదే అతను సినిమా సిని ఇంకా కొన్నీ ఎక్కువ ఇష్టం లేదు ఇప్పుడే ఆపేయాకంట ఇంకా డిప్యూటీ సిఎం అయితే సినిమాలు ఆపేయాలని లేదు కద
అదే అదే అదే అ కుడతాను సినిమాలంటే ఇష్టం అసలు వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎంత బాగుంటాడు
బాగుంది
ఇంకేంటండి మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యాహ్నమండి అమ్మాలి అండ్ లేే వస
అ
ఇది నెట్ఫ్లిక్స్ లో కటింగ్ వన్ పీస్ అనేసి కటింగ్ వెబ్ సిరీస్ వచ్చిందండి వన్ కి ఆ వెబ్ సిరీస్ అది వన్ పీస్ యనిమే బేస్డ్ ఆ సీజన్ జో వచ్చింది. నేను సీజన్ వన్ అన్ని చూసినాను, సీజన్ టూ కొన్ని చూస్తా ఆ బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది హీరో క్యారెక్టర్ కొంచెం బాగ పెట్టారు ఇంట్రెస్టింగ్ గా
ఉ యాక్చుల్లీ నేను చాలా రోజుల నుంచి పంపిసన్నీ మీబస్సు చూడలా అనుతున్నానండి కానీ అది చాలా థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంది
తౌజెన్డ్స్ సో ఎర్స్ ఉన్నాయి అలా కస్టమర్ దాన్ని కంప్లీట్ చేయాలి అం
అందుకే నేను చూడలేదు, అట్లీస్ట్ నేను ఈ మూవీ వచ్చాక ఏమనుకున్నాను. అబ్బా అట్లీస్ట్ నేను ఈ సిరీస్ ద్వారా ఉన్న వన్ పీస్ చూస్తాలే, అనుకున్నా
ఆ నేను ఆ ఆ అట్లా అనుకునేసి నేను నేను స్టార్ట్ చేశాను అది ఆ బాగుంది ఇంగా సీజన్ టూ చూస్తున్నాను బాగ్ పెట్టారు కావాల్సి ఎమోషన్ పెట్టారు ఆ ఐ మీన్ ఎమోషనల్ కంటెంట్ ఉంది ఫైటింగ్స్ ఉన్నాయి అడ్వెంచరస్ గా ఉంది
ఆ
కై మీన్ హీరో హీరో కావాల్సినవన్నీ పెట్టారు అంటే మరీ అంత హై పేమ్ ఇయ్యలేదు కానీ హీరోని హీరో క్యారెక్టర్ అంత అంత స్ట్రాంగ్ కాదు ఐ మీన్ య ఆ మో వెబ్ సిరీస్ లో బట్ హీరోనే సాంగ్ గాకపోయిన హీరోనే వచ్చి గెలిచేదట్లా ఐ మీన్ ఫైటింగ్స్ లో
అంటే ఆ జస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ స్ ఎంత వరకు చేయగల్రో అంత ఇచ్చింటారు మరి ఎక్కువ హైపు ఇవ్వకుండా
ఆమె ఆనీమేలు ఇతను ఒకటి ఫ్రూట్ తినింటా ఆ ఫ్రూట్ వల్ల ఏమైతుందంటే బాడీని ఎంత ఎ త సైజ్ జ్ స్టేట్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు హ్యాండ్స్ ని ఎంత గావాలన్నా హ్యాండ్స్ లైక్ క్స్ బాడీ ఇంక బాడీలో ఏ పార్ట్ అయినా గాని నువ్వు ఎంతకు ఎంత స్ట్రచ్చేస్ కోలన్న చేసుకోవచ్చు నువ్వు
ఓ గ్రేట్ గ్రేట్ ఏం పండండి అది
దాన్కీ ఏదో నేమ్ వచ్చుకుంటా అండి
అంటే స్ అది అనిమి వర్షన్ల్లో ఒకటి ఉంద ఈ సిరీస్ వర్షన్ల్లో కుడుందా ఆహా
అనిమిలొ కూడా ఉంది అంటే అట్టు అట్లా అలాంటి ఫ్రూట్స్ తిన్న వాళ్ళు తినని వాళ్లు చాలా మంది ఉంటారు అక్కడ
ఓ
ఫస్ట్ సీజన్ లోనే ఒకడు వస్తాడు అతను గుడా సేమ్ అలాందే ఫుట్ ఫ్రూట్ తినింటాడు, వాన్ని నువ్వు ఎన్ని పీసులు కట్ చేసినా! అతుక్కు పోతాడు మళ్ళీ వాడు. ఇంకొ మా ఇంకో కాయమా కూడా ఇంకొక ఆయమ్మా ఆయమ్మ ఏజ్ వస్ ఆ ఏజ్ అంటే సుతది స్ని పర్ ఫూట్ ఏదో సంథింగ్ ఏదో తినింటుంది ఆయమ్మ నిన్ని నువ్వు కొట్టాల అనుకున్నా, అది జారిపోతుంది. పక్కనకి ఆ
ఎంత మంది ఉన్నారు సుపర్ హీరోస్ దాంట్లో
ఆ
సూపర్ హీరోస్ ఎంత మంది ఉన్నార్ అంత హీరో తో కలిసి
హీరోతో కలిపి అంటే హీరో ఒకడు పక్కన ఒక లేడీ క్యారెక్టరు అంటే హీరోయిన్ హీరోయిన్ అనిం చూపిస్తారు పర్టికులర్ గా ఏం చూపలేదు బట్ లేడి క్యారెక్టర్ మళ్లీ హీరోయిన్ హీరో తో పాటు ఇంకొకడు ఉంటాడు
హ
కడ్గాలు వేసుకొని ఒక మూడు కట్గాలు వేసుకని ఉంటారు వాన్ని కొంచెం బా పెట్ హీరో గాని కంటే వనికి కొంచెం బాగ హైప్ ఇచ్చారు
హు హు
అంటే వాడు ఐ మీన్ ఉండే ప్రపంచ లో కంటే మ బెస్ట్ ఖడ్గ వీరుడు గా సం కావాలనేసి అతను ఉంటాడు వాన్ డ్రీమ్ అనమాటది డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవ డం కోసం ఒక్కరితో ఫైట్ చేస్తాడు సీజన్ వన్లో
ఆ
ఒకరితో ఫైట్ చేసి వాడు చిన్న ఒక ఏందిది లాకెట్ వేసుకున్నారు చూడండి అంత అంత ఖడ్గంతోనే వాడు వీని రెండు ఖడ్గ లూనీ విడిచేతడు ఐ మీన్ విడిచేసేస్త
అంత చిన్న కడ్గంతో
ఆ
హు హు
ఇంకా వీడు నేను ఓటమి ఒప్పుకుంటన్నా అనేసి నిలబడిపోతే వాడు వినిట్లా నరకేస్తాడు బట్ వీళ్ళు అక్కడ మరీ వీళ్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా సమ్థింగ్ కు కిచెన్ లో తీసుకుపోయి దరికిం దాంతో కుట్లు ఎసి మరి అదేదో ఫిష్ ఫిష్ స్కిన్ ఏదో అది పెడతారు ఆ
హు
వాన్ వాన్ క్యారెక్టర్ బాగుంది అడి వాన్ క్యారెక్టర్ బాగా హైపిచ్చారు ఈ మూవీలో
ఏం పేరు అంటే ఆ క క్యారెక్టర్ పేరు ఏంటండి
అదా
ఆ
ఏదో సంథింగ్ ఎస్ స్టార్ట్ అవుతుందండి అది మర్చిపోయాను అంటే అవి మనస నేమ్స్ కాదు కదా అంత అంత బాగా గుర్తుండవు
ఎవరండి తీసింది ఏ కంట్రీ వాళ్లు
కంట్రీ ఎక్స్ట్ కంట్రీ తెలిదండి నాకి నేను ఐ మీన్ నాకు అది చూడాలి అనిపించింది అనుకో వన్ వన్ వన్ పీస్ శాండ్విచ్ చూద్దామని ఒకప్పటి నుంచి ఉండా ఏమంటే థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి
అవునవును
కూర్చుంటే ఊరికే సరిపోదనేసి అన్ని చూసుకని కూర్చుంటే ఇంక కాదు అనేసి నేను ఇంక
ఇంట్రెస్ట్ వచ్చిందండి నేను ఇప్పుడు అవన్నకనేది చూస్తాను
ఆ మీరు కొన్ని యానిమెస్ ఈ మధ్య కొన్ని చూసినాను నేను కూడ
ఆ సరే అండి మా టైం అయిపోయింది
ఆ సరే అ సరే
థ్యాంక్ యూ అండి నాతో మాట్లాడంనందు కు బాయ్
థ్యాంక్ యూ